హలో ఆ ఆ చెప్పండి
నమస్కారం అండి
ఆ నమస్కారం అండి బావున్నారా
ఆ బావునం మీరు బావున్నరా అండి ఏమన్నా చెప్ప ఏమన్నా చెప్పాలి మీరే విశేషాలు అక్కడ తెలంగాణ గురించి
తెలంగాణ గురించి విశేషాలు మేం చెప్పాలంటే మీరు కూడా చెప్పచ్చండి ఆంధ్ర గురించి
ఆహ హ ఆంధ్ర నా మకు ఏంటివి ఉన్నాయి అబ ఇ ఇలా ఏ బతుకమ్మల్ లేవు ఏంటి లెవ్వు బోనాలత్తరు ఆ
మాకు ఇక్కడ బోనాలయే ఎత్తుతారండి
అదే మిగతాయి అన్ని బాగా చేస్తారు మాకల్లా ఓన్లీ సంక్రాంతి బాగా జరుపుకుంటాం
ఆ
దసరా నవరాత్రులు ఏం జరుపుకుంటాం కానీ ఇట్లా బతుకమ్మలు ఏమి చెయ్యమ్మా
ఈ నెల ఇరవై ఆరునే ఎప్పుడు బోనం ఎత్తుతారు అనుకుంటండి
అవునులే ఆషడ మొదలైతుంది కల్లా
ఆ ఈ నెల కాదు అనుకుంట జూలైలో అనుకుంటాండి ఆ జూన్ కాదండి జులై లో ఎన్నో తారీఖనే ఎత్తుతారండి బాన
జూన్ మాకల్లా ఇవి అవువు నెలంతా కదా
అవునండి ఆగస్టు వరకు జరుగుదండి
ఉమ్ మాకల్లా ఈ నెల ఇరవై ఆరుకి ఈ పీర్ల పండగ ముస్లిమ్స్ బాగా జరప్ ఉంటది బా జరుపుకుంటారు మళ్ళీ
మొహరం అండి
ఆ మొహరం
ఉహు
పీర్ల పండగ బా జరుపుకుంటారు
అక్కడ ఆ సైడూ బా జరుగుద్దండి
ఆ బా జరుగుతుంది
ఊహు
ఓ స్వామి ఉన్నారు గదా మాకి గోగుడుకులాయి స్వామి అనీ
అ ఆహా
బాగా జరుగుతది
మ్ జనం వస్తారండి అయితెనే ఎక్కువ మంది
అయ్యో దండీ గుంటారు జనం
ఊహు
ఆక్కడికి బాగా పోతారు గోగుడికుల స్వామి దగ్గరికి బాగా పొ తాగ్ ప్రతి ఊర్లో గూడా వీళ్ళ వీళ్ళ గురించే ఆ కూర్చబెట్ ట్టి బాగా జేస్తారు ఈ పిల్ల పండక్కి
మా ఊర్లోనూ చేస్తారులే కానండీ ఆ నైట్ ఊరేగింపు అది ఉంటది చూస్తాంలే కనండి నైట్ ఉంటది ఈ సంవత్సరం పగలు కూడా పెట్టినట్టు ఉన్నారండి తర్వాత రోజు పొద్దుటా ఎప్పుడో ముందు రోజో మరి
తర్వాత రోజు ఉంటాది అవి ఇంగ య్యేటు పోయేటప్పుడు
ఆ తర్వాత రోజు భోజనాలు అన్నారు అంటే మాకూ టేటస్ లో వచ్చిందండి
అవునవునా
ఉమ్ ఈ రోజే వచ్చింది చూసాను నేను
ఆహా ఆ సరే గానీ చే చెబుతారులే ముస్లిమ్స్ మరి అదే మీకు అక్కడ కారకమం బాగ జరుగుతాంటది
అవునండి
ఉమ్ మాకల్లా ఏం ఓ సంక్రాంతి కొకటి బాగ జరుపుకుంటారు కొంచెం బాగా మూడు రోజులు పండగ చేసుకొని కోళ్ల పందాలంట ఆబా అవన్నీ జరుపుకుంటా ఉంటారు
మేము సంక్రాంత్రికి యెళ్తామన్నా ఆంధ్ర యెళ్తాము అమ్మ వాళ్ళ ఇంటికి యెళ్తాము ఆ అన్నయ్య తీసుకెళ్తాడూ
ఆ అన్నయ్య
కోడి పందాల కాట్లకినీ ఇప్పుడు మానేసాం లేండి
హ హ హ
హెల్త్ బాగుండట్లేదు వాళ్ళు పిలవట్లేదని చెప్పి మానేసాం
అవున్ దేంది బంధాలు దూ వొయే వచ్చే కొద్దీ బంధాలు దూరం అయితాయి గాని దగ్గరగావ్ అన్నట్లు ఇప్పుడూ హుహూ
దూరం అవుతూనే ఉండన్నీయండి
ఉమ్
దగ్గరా ఆనేస్తే ఎలాగండి
అదే గదా
ఉమ్
ఎందుకో మరి దూరంగ ఉంటేనే బాగుంటుంది అనుకుంటున్నారో మళ్ళ ఏమో బంధులుంటేనే గదా అందరు కీ బాగుండేది
ఆ ఏముందండి
ఎప్పుడో ఒక అప్పుడు దెలుస్తది మన విలువ గానీ మనకి వస్తది టైము టైం రాకుండేం ఉండదు దేవుడు చూస్తా ఉంటడు
ఉమ్ ఇంకా సంక్రాత్రినీ మోహరము అక్కడ బాగ జరుగుతాయండి మీకు
అ దసరా గూడా జరుపుతా ఉంది వినాయకచవితి గాని బాగ జరుగుతుంది
ఆహా ఉమ్ దసరాకి అమ్మవారిని కూడా నిలబెడతారు అండి
అంటే నిలబెడరు గానీ ఆ ఎక్కువ చూడము ఎం ఉండదు యాడ డో ఒక చోట ఇప్పుడు సిటీలో మా కొద్దిగా సిటీ ఉండండి గదా అవును పల్లెలో నిలబెడరు టౌన్ లోనే ఏడానో ఒకచోట నిలబెడతారు మాకు తక్కువే అంత అవతలు అంటే ఎక్కువేం చేయరు మీ అ అట్లా ఉమ్ అత్త మీ రోజులు సబ
అంటే ప
ఏపియ్యాల్ అ చెప్పండి
ఉమ్ పల్లెలో అయినా అండి అమ్మవారు అంటే గుళ్ళుంటాయి కదండి గుడి దగ్గర కుంకుమ పూజలు అయి చేపిచ్కుంటారండి మా సైడ్ అయితే అలాగే చేస్తారండి వెళ్తారు
అవున మాక్ ఏం లేదు తొమ్మిది రోజులు ఏం చెయ్యరు
ఆహా మాకు చేస్తారు బా చేస్తారండి
మాది ఇక్కడ రాయలసిమన ఇక్కడ ఏం చెయరు
అహా అహా అటు ఆంధ్రాలలకు ఆంధ్రాలో చేస్తారండి ఇక్కడ తెలంగాణలో కూడా చేస్తారండి ఆ జోడలు కు కూచ్చుంటారు అ రోజుకోక జోడా అండి తొమ్మిది రోజులు చేస్ తర్ గదండి
అ
ఆ రోజుకోక జోడ కూచ్చుంటారు మళ్ళీ లాస్ట్ రోజు తొమ్మిద్ జోడాలు కూచ్చుంటారు ఇలో గా విడిగా చేసుకున్న వాళ్ళు కుంకుమ పూజ ఎవరికి వాళ్ళు చేపిచ్కుంటారండి చాలా బా జరుగుద్దండి దసరా కూడా ఆంధ్రలో ను జరుగు ఆంధ్రాలోనూ జరుగుద్ది తెలంగాణలో ఆహ
అహ
ఉమ్
అక్కడ పే అక్కడ హై ఉమ్ చేస్తారు మా సైడ్ ఏమ్ చెయరట్లా అంటే మీరు కుచ్చ పెట్టి అమ్మవారని కుంకుమ అర్చన అట్లేం ఉండదు అ దసరాకు
దింలో ఏం ఏం పూజలు జరుగుతాయండి అసల ఏం పండగల్ జరుగుతాయి
ఉనే ఎవరంతుకు వాళ్ చేసుకుని తింటారంటారుగ అంతే ఇంక పండగలి పెద్ద పట్టించుకోరు ఏమీ ఉమ్
ఉమ్ ఎవరింట్లో వాళ్లేేనా
అంతే ఇంగా తప్పదు
ఉ ఉహు
మాక్ పెద్ద పండగల్ ఏం లేవ్
ఉహు ఆంధ్రకి తెలంగాణకే
అదే రాయలసీమలో అది ఉన్నాయి గదా చిత్తూ చిత్తూరు రాయలసీమ కస్తది గదా తిరుపతి ఒకటే ఫేమస్ ఉంది అంటే ఇప్పుడు తిరుపతి తిరుపతి జిల్లా గూడా అయిపోయింది ఇంగ మనకి ఇంగ అది లెక్కలకీ రాదు
తిరుపతా ఆంధ్రకే వస్తదండి
అద అప్పుడు తెలంగాణ మాకీ మాకస్తుండే రాయలసీమ కస్తాండా అప్పుడు
ఆ హ
రాయలసీమ కి చిత్తూరు లో అప్పుడు చిత్తూరులోకి కనెక్ట్ ఉండుండే తిరుపత్ తీ ఇప్పుడు మళ్ళిద్ది అది తిరుపతి జిల్లాగా మారింది మళ్ళ్ రాయలసీమకేస్త్నారు మళ్ళాంధ్ర్ రాకేేస్త్నారో తెలియదు మాకైతే
ఆహా
ప్లాటే లేదు. ఒస్తాంటారా అండి మీరు తిరుపతికి?
తిరుపతికీ ఈ మధ్యన్రాలేదండి మా అమ్మాయి చిన్నప్పుడేప్పుడో వచ్చావండి.
హవునా ‍?
ఆ అహ్ అ
మేం బొతాఉంటం సంవత్సరంకొక్సారా రెండుసార్లా అట్తిరుగుతా ఉంటం
కొంట్నాం గాని కుదరట్లేదు ఎప్పుడు కుదురుద్దొ మాకిక్కడ చిన్న తిరుప్ పతి దగ్గెర
ఔ మీ దగ్గర అది బాగుందంట గదా!
ఆ చిన్న తిరుపతి కూడ బాాజరుగుద్దండి అక్కడికి కూడా కుదరది అ క్కడికైతే ప్రతి సంవత్సరం ఎళ్ళేవాళ్ళం అండీ అది కూడ్ ద ఏ ఒక సంవత్సరం ఎందుకొ ఆగిపోయింది అప్పట్నుంచి కుదరట్లేదు ఎళ్లడం.
ఆత్మ రప్పించుకుంటడు స్వామి రప్పించుకుంటడు వాళ్ళని మనం బోవాల్సిన అవసరం లేదు
అదే స్వామే రప్పించుకుంటారులే అని మా అమ్మాయి మామ్మాయి కూడా అదే అంటది ఆ టైం వచ్చేతప్పటికి స్వామే రప్పించుకుంటార్లే అమ్మా అంటది
అంతే గదా మరి
ఊ
ఉ ఈ పా యూం ను పాప మీరే ఉంటారేం కదా ఇంగో పాపకు పెళ్ళైందట కదా!
ఆ అక్క వాళ్ళ అమ్మాయికి పెళ్ళైందండి అ ప నాకు పాపొకత్తేనండి పాప నేను ఉంటావండి ఊ వాళ్ళ డాడీ లేరు ఉ అత్తయ్య గారుంటారండి కాకపోతే వేరే వండుకుంటారండి.
అవునా?
మత్తె మా అత్తెగారూ
ఆహ
మా బావగారు వాళ్ళు వేరే చోటుంటారండి అంటే ఊళ్లోనే కానీ వేరే చోటుంటారు
అవ్నవున్లే
ఉ
అందరూ మీరు ముగ్గురు ఉండొచ్చు కదా మీరూ
ముగ్గురూ ఉండడానికీ పెళ్ళైనా ఆరు నెల్లకే మా అత్తెగారు వేరే పెట్టేసారండి. ఆ వేరే అలవాటే వేరే అలవాటైపోయింది. ఇంట్లోంచి కూడా ఎళ్ళిపోయాం ఆరు నెల్లకే
అంత తొందర పంపిచ్చేసినారా?
ఆ వేరే ఎళ్ళిపోయి వేరేగా వండుకొని తర్వాతొచ్చావండి మళ్ళీ
ఊహూ
చానాల్లు బయటే ఉన్నావండి మా అమ్మాయి కడుపులో పడ్డాక వొచ్చామండింటికి సామాను అయన్నింటిలో అంటే మళ్ళ్ అమ్మ వాళ్ళు పొరిటి డెల్వరీకి తీస్కెళ్తే అద్దె అది కట్టాలీ ఒక్కడే కదా భోజ్నానికి ఇక్కడికే రావాలి కదా
ఆహా
అని మా అత్త్యగారు ఇల్లు ఖాళీ చేసేసి వచ్చాయండి అంటే మళ్ళీ ఆవిడ ఓచ్చామంటేనే వచ్చాం
అవున్లే వా నుంచి పోమ్మంటే పోయినారు ఓ రమ్మంటే వచ్చినారు మీరేం చేస్తారు
ఆహ్ అన్నీ ఇక్కడ సర్దుకొని అమ్మ వాళ్ళు ఆ డెలివరీకి తీస్కెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాం వచ్చిన్ దర్వతా తర్వాత తర్వాత మళ్ళీ ఇంట్లో నుంచి వెళ్ళిపోమంట అల అలా ఎయ్యో గోడవలు అవుతాయ్ కదండీ
మామూలోలె ఇంట్లో ఉన్నాగా ఏవో జరుగుతానే ఉంటాయి ఏదో అంటారు గా సంసారం
ఆల్కి ఇష్టం ఉంటే ఉండాలి లేతే లేదండి
అదట్ల ఐతుంది కదా
వాళ్కి ఇష్టమయితే ఉండాలి లేతే లేదులే అండి
ఔను మరి చూడు ఆటుంటే ఎట్లా పాపం
వ ఓవర్డు ఒకరకం ఉన్నట్లు మా అందరు అట్లే ఉండరు ఒకరోరకంగా ఉంటారు
ఆ అవునండి ఏదన్నాంటే పట్ మనమన్నవి పట్టించుకుంటారు అల్లాన్నావ్ పెద్ద పెద్ద మాటలైనా కానీ వాళ్ళు పట్టించుకోరు
ఆ అవి మతి కి ఉండవు వాళ్లకు మనం ఎవరం చిన్న మా ఆహ్ చిన్న మాటైనా అలి పెద్దదింగ
ఆహ్ పెద్దదిలా లాగుతారు
లాగుతారో వాగుతారో ఇంగ అసల్ ఇంగ అదీ ఇంగ ఎంత లాగుతరో అంత లాగుతరు
ఔను లేక్పోతే ఊరుకోరుగా
అబ్బా మేము పడుతున్నాం లెండి
ఉమ్
ఏమంటే అందరం గలిసున్నాం
హు్
సర్ సర్లే అండి ఉంటా మరి బాయ్
ఆ అలాగేండి బాయ్
హలో